ఆ
ఆ వినిపిస్తున్నాయ్ మీకు వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది ఎందుకు వినపట్లేదన్పిచ్చిం పేంది రెండిన్మిషాల్ వర్కున్నాయ్
టే నాకు కొంచెం ఏమి వినిపించలేదు ఒక సెకండ్ అది స్క్రీన్ ఇంగ్ అనిపించలేదు రింగ్ అవుతుం స్తుందేమో అనుకున్నా అది పిల్లలు కే ఫోన్లు వాళ్ళూక్కే తీస్తున్నారు నాకేం అర్ధం కావట్లేదు అనమాట అట్లా చేసేస్తున్నారు
ఫోన్లు సెలవు కదా ఇంకా ఫోన్లే చూస్తారు మరి. ఉమ్
వాళ్ళకి తెలియకుండా పాస్వర్డ్లు అవి ఇవి పెడుతున్నా ఆ సెలవులు అయ్యేసరికి అప్పటికి ఏదో ఒక పని చెప్తారు ఫోన్లు కావాలంటారు ఫోన్లు తీసుకుంటే సెట్టింగ్స్ వాళ్ళకు కావాల్సినట్టు మార్చేసుకుంటున్నారు. పాస్వర్డ్లు తెలియదు కదా ఒక్కసారి చేతిలోక్ దొరికితే చాలు ఇంగా అవీ అన్ని వెతుక్కుంటా ఉన్నా ఏమేమా పుల్ చేర్పుల్ చేసారు వాళ్ళు అని ఇగ అట్ల అన్నీ చూస్కోవాల్సి వస్తుంది. ఈ పిల్లలకి అసలు ఆ భోజనం అయిపోయింది. పొద్దున్న పూట టిఫిన్ చేయలేదు కదా ఇగ ఈరోజు భోజనం చేసేసా.
హ్మ్ ఆ నాలుగంటలక్ ఏం చేస్తారో మరి ఇంకా సాయంకాలం అయిపోతుంది కదా ఇంకా
మ్ ఇంగా అప్పటిక్ కూడా ముందే ఇవ్వాల ముందే తినేయాలి ఇక నుంచి బాగా అసల్ హెల్త్ అంతా కరాబ్ అయిపోతుంది. ఒక ఏజ్ వచ్చేసాక మనం ఎర్లీగా తిన్టం చాలా బెటర్ కదా
అవును కదా
మ్ ఎర్లీగా అదే అవును నిజమే మానేసుంటమే ఏమన్న బె ఎందుకంటే వ్యాయామాలు కూడా పెద్దగ ఏం చెయ్యట్లేదు. ఎప్ చేస్తున్నాం కానీ నాకు వ్యాయామం చేసినా కానీ నాకేమి ఉపసమనం అనిపించట్లే
మ్ కని ఆరు గంటలకే తినేసింటే అది ఇంకా బా బాడీని డిటాక్స్ చేసేస్తది అదంతా డైజేషన్ చేసేస్తుంది. ట్వల్వ్ ఓ క్లాక్ నుంచింత ఫాస్టింగే మళ్ళీ మార్నింగ్ డేట్ ఆఫ్ చేస్కోవాలంటే దానికి టైం ఇవ్వాలి కదా తొమ్మిది గంటల్ తింటూ పది గంటలకి తింటూ పన్నె కొన్ని గంటల వరకు తింటూ ఎక్కడా లేద్ ఇది ఈ కాలంలోని రెండు గంటలకి పొద్దున్న నాలుగు గంటలకి కూడా తింటున్నారు జనాలు
అంటే అందర్ కాదులే ముస్లిమ్స్ తింటారునుకుంట అట్లా వాళ్ళకి మరి తప్పదు కదా ఒక్కొక్కసారి అప్పుడు ఎప్పుడు కాదు గాని ఇంగ ఒక్కొక్కసారి తప్పట్లే ఇగ ఎటో ఎళ్తాము లేకపోతే వాళ్ళక్ ఏంటంటే పండగలు టైంలో వాళ్ళు మసాలుంటారు. ఇం అందు వళ్ళ వాల్ పొద్దున్నే ఏమన్నా అసల్ అంత పొద్దున్ తినడం అంటే తినడం కాదు ముందు వండి పెట్టుకోవడం కూడా గ్రేట్ అసల్
వాళ్ళు రాత్రే వండి పెట్టేస్కుంటారేమో కదా
ఏమో మరి వాళ్ళకి రాత్రే వండి పెట్టుకుంటారో మరి పొద్దుట ఇంకా కొంచెం ముందే లేసి చేసేస్కుంటారో తెలీదు. కాని నిజంగా అసల్ అది చేయడం అయన్ని గ్రేట్ ఎందుకంటే అంత పొద్దున్నే లేవడం అయినా అది ఎడనైనా పిల్లల్తో సహా ఉంటరం ఇష్టగా
హ్మ్ కాదబ్బా ఇక్కడ నాలుగ్ గంటలక్ కూడా బిర్యానీ అమ్ముతున్నారు బయట
మ్ హ్ ఆ అదేలే అంటే చాలా మంది ఇప్పుడూ అంత మొ త్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని ఈ వీళ్ళందరికీ ఇగ ఊర్లెట అంటే అంటే దూరం జాబుల్ చేస్కునేటో కాన్నే వాళ్ళు వండుకోలేరు కదా అని ఇప్పుడు మొత్తం ఇష్టమే మారిపోయింది అదో బిజినెస్ అయిపోయింది కదా అట్లా పా వంటలు చేసేసి అది కూడా ఒక బిజినెస్ అయ్యింది ఒకప్పుడు వంటలు ఎవరో చాలా తక్కువ ఆ బిజినెస్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు అలా కాదు గల్లీ గల్లీకి ఉన్నాయి అన్ని
బయటికి వెళ్ళొచ్చాను ఇప్పుడే నేను అయితే సెకండ్ చార్డన్ బాగా ఎండ ఉంది బాగా ఎందుకు వూరికనే వెళ్ళినట్ అయింది పని అవ్వలేదు
ఏ
పని అయిపోతే బాగుండేది
అవున అనుకున్న పని ఏదన్నా కాకపోతే చాలా బాగు అన్ ఉహు
ఉ మళ్ళీ సోమవారం వెళ్లాలో మళ్ళీ మంగళవారం వెళ్
ఆహా
వెళ్లి మళ్ళీ కనుక్కొని వస్తాను ఒక పని అయిపోతే ఇంకో పని పనులే చెప్పాను కదా మనం అనుకుంటున్నాం ఎప్పుడు పనులు పనులు పనులు
అవును అవును నువ్వు బట్టలు ఎక్కడ తీసు కుంటా ఆన్లైన్ లో కొంటావా ఆఫ్లైన్ లో కొంటావా
హ్మ్ నేను ఆఫ్లైనే ఇప్పుడు ఆన్లైన్ కొనను ఎప్పుడు కొనను
అవునా కానీ ఆఫ్ లైన్ అత్తది ఏమో అంటే నేను కొందాం అనుకుంటున్నా ఎండకాలం వస్తుంది కాటన్ బట్టలు తీసుకుందాము పిల్లలకి నాకు ఇంట్లో ఇంకా బెడ్ షీట్ల అని అవ్వన్ని ఇన్నో ఏమో ఈ మధ్య ఆన్లైన్ లో కూడా ఒకటి తీసుకున్న కంఫర్టర్ అని చెప్పేసి ఒకటి దాంతో పాటు బెడ్ షీట్ హ్మ్ ఫర్టరు హ్మ్ ఇంకా పిల్లో కవర్స్ ఇవన్నీ
బాగున్నాయా
ఇ ఆ ఎంత ఎంత పడిందంటే ఆ ట్వలివ్ హండ్రెడ్ అట్లా పడ్డది బాగు ఉన్నాయి అమెజాన్ లో కొన్నా నేను బానే ఉన్నాయి మన ఈ అంత అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చూడు అసలు ఉత్ తా బెడ్ షీట్ ఒక్కటే ఒక బెడ్ షీట్ విత్ పిల్లో కవర్స్ ఇస్తే మరి మంచి క్వాలిటీవి అంటే బే పిల్లో కవర్ కవర్స్ కూడా ఇస్తాడు అడు కంపల్సరీగా అయి ఒక్కటే అసలు రెండు వేలు మూడు వేలు దాకా కూడా ఉంటాయి
ఉ అవును
ఒక్క బెడ్ షీట్ అక్కడ వచ్చేది నీకు ఒక్కటే ఒక బెడ్ షీటు ఓ రెండు బిల్లో కవర్లు మరి ఇది ఇక్కడ కన్ఫటర్ ఒకట్ టో వచ్చింది ఒక బెడ్ షీట్ వచ్చింది రెండు పిల్లో కవర్లు వచ్చినాయి అంటే మరి అది కూడా ట్వలివ్ హండ్రెడ్ లో ఉన్నాయి వెయ్యి దాటి కూడా ఉన్నాయి బానే అంటే నేనైతే ట్వలివ్ హండ్రెడ్ ది తీసుకున్నా బాగుంది ఉ ఇంకా మా మదర్ వాళ్ళు కూడా తీసుకున్నారు ఒత్త లెవెన్ హండ్రెడ్ అట్లా పెట్టేసి బాగానే ఉన్నాయి అది ఇది నాకే ఏం పెద్ద తేడా ఏం లేదు మరి ఎందుకు అక్కడ వాట్లో ఎందుకు వేరియేషన్ అనేది నాకు అర్థం కాలే
తక్కువ అని అంటున్నావు అ అంటున్నాను ఆఫ్లైన్ లో కోక్
ఆఫ్లైన్ ఆ ఆన్లైన్ లో మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి ఆఫ్లైన్ లో ఇన్ని దొరకవు
ఊ
ఉ ఇన్ని వెరైటీల్ దొరకో ఆన్లైన్ ఆ ్లైన్ లో అంటే వెతకంగ్ కాలే ఆఫ్ మందిది ఇంకొకటి ఏంటంటే తిరగాలి ఆఫ్లైన్ అంటే
నేను ఒక పని మీద లేను పక్కన టీషర్ట్ లు ఉన్నాయి చూసాను పట్టుకుంటే టీ షర్ట్ చాలా క్వాలిటీ ఉంది అసలు కానీ దాని మీద రాసిన రాసిన సెంటెన్స్ నచ్చక మానేశాను
ఆహా అట్లాంటప్పుడు మరి ఆ ఏమవుతుది ఆ సెంటెన్స్ మీద ఏము ఇంకఅ అదే చదు వుతందికదా పిల్లలు వేసుకుని అయితే మరీ దారుణం వాళ్ళని అట్లా బాగా ఏడిపచ్చేస్తారు కూడా
కా క్వాలిటీ చాలా బాగుంది తెలుసా
ఉఅలాంటప్పుడు దాంట్లో ఉండే ఇంకా వెరైటీస్ చూపించమని కొంచెం వెతికి తీసుకోవాల్సింది మరి ఇం ఇప్పుడు కాటన్ కూడా ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఇక అవే ఎక్కువేస్తే వాళ్ళు చల్లగా వాళ్ళకిక్కడ కొంచెం చల్లగా అనిపిస్తుంది వస్తది
రేపు వెళ్తాను మళ్ళీని
హమ్
అప్పుడు చూస్తాను ఇంకేమన్నా ఉంటే రెండు తీసుకుంటాను
ఉమఅదే పిల్లలకి మాత్రం అట్లాంటి ఉ తీసుకోవాలి ఇప్పుడు మా మొత్తం కనీసం నాలుగైదు తీసుకున్నా ఓ పది దాకా తీసుకున్న వాళ్ళు అటు ఇటు ఎట్లా చేసుకుంటారో తెలిదు చిరాగా అనిపించిన వెంటనే మార్చేసుకోవడం అట్లా కొంచెం ఉంటది కదా ఇక పిల్లలకి తీసుకోవడం బెటర్ పొద్దు రోటి యిస్ సాయంత్రం ఒకటే వస్తారు మళ్ళీ నిన్నేసిందే ఈరు రే ఎల్లుండి వేసుకుంటార అంటే వేస్తారని నమ్మకం కూడాడదు వీడికి అ తప్పింకోట్లేదా అంటారు బయట జననాలు
అప్పుడు అట్లా కూడా జనాల అనుకో అకోడం కదా అది వాళ్ళు అనుకుంటే పర్లే వాళ్ళలో వాళ్ళు అనేస్తారు అలా అనేసే వరకు పిల్ల ఎఫెక్ట్ అవుతర్
హ అవును
పిల్లలకి ఇది కూడా మనం ఇది కూడా నేర్పించుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఉండడం బెటర్ కదా ఎందుకంటే ఏమో ఒక్కోసారి మనం వాటర్ ఉతుకొచ్చు గుతుకపోవచ్చు అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండ ఉండేటట్టు కూడా ఉండ ాలి
ఉమ్ పిల్లలకి అదే అని కాదు గాని ఎదుటి మనిషి ఇ ఇలా మాట మాట్లాడతారునే అవగాహన కూడ పిల్లలకి రావడం మంచిదే అన్ని మనం దాచలేం కదా అన్ని స్వాభావిక వాళ్ళు ఉంటారు అని తెలుసుకోవడం ఒకసారి మంచిదే
ఉమ్ ప్రతి దాన్ని పట్టిచ్చుకోకూడదు అనేది ఒకటి నేర్పించుకోవడం చాలా మంచిది కాకపోతే ఒొక్కసారి ఏమవుతుందంటే ఎంత పట్టించుకో కుంన్నా కాగాని వదిలి పెెట్టరు కొంతమంది జనాలు నువ్వు పట్టించుకుంటావా లేదా అని నీ అన్న మాట పట్టించుకుంటా దాని కనీసం ఒక పదిసార్లు అన్నా ఇ అనకూడదు అని కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు
ఉండదు ఉండదు చూసాను చాలా మందిని చూసాను అసలు కావాలనే గుచ్చుగుచ్చు అడుగుతున్నారు మరి ఏం చేద్దాము అలాంటి అంటే వాల్ని సరేలె చీరలు ఏమన్నా చూసావా ఆన్లైన్ లో
చూసా అంటే నేను ఆన్లైన్ లో అంటే ఈ మీషో యమెజాన్ అని కాదు ఇంకా చాలా మంది విన్నారు ఉప్పాడ ప్యూర్ పట్టు చీరలు అని ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్తే అసలు మస్ ఉన్నాయి చీరలు అతను డైలీ అప్డేట్స్ పెడతాడు అనమాట యూట్యూబ్లో పెడతాడు ఇన్ స్టాగ్రామ్ లో పెడతాడు ఏ రోజు అంటే మనం ఆ నెంబర్ ఆ చీరని నెంబర్ అతని ఫోన్ నెంబర్ కి పెట్టేసి మనం అతనికి ఫోన్ చేసి అడగాలి కాకపోతే ఈ ఎవైలబిలిటీ లో ఉన్నాయా అంటే ఆ అయి ఉన్నాయి అంటే అతను మనం కావాలి అంటే అతనికి ఫోన్ పే చేసేసి కొనుక్కోవచ్చు
మ్
చీరలు క్వాలిటీ అయితే బాగున్నాయి తీసుకున్నాను నేను అవి పట్టు చీరలు తీసుకున్నాను మామూలు గ ఫ్యాన్సీ తీసుకున్నాను కాటన్ తీసుకున్నాను ఇయెన్నీ తీసుకున్నా మన ఆడవాళ్ళకి కావాల్సిందే ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ మూడోసారి కట్టలేము కట్ట బుద్ధి కూడా అవ్వదు మళ్ళీ అందుకని చెప్పేసి అందుకే ఇక వెళ్లాాల్సి వస్తుంద అనుకో ఒకొకసారి మా వారు కూడా ఉంటారు ఎంత ఇన్ని తీసుకున్నా గాని ఏమంటారంటె నీకు ఇంకో కొత్త చీర ఏం లేదా అదేంటో నాకు అసలు అర్థం కాదు
నువ్వు ఇంటి దగ్గర రాగైనా ఎక్కువే చీరలు కడతావు కదా చాలా మంది కట్టటం మానేసారు నువ్వే ఇంకా కడుతున్నావు తెలుసా
మ్... ఇంకా అంటే ఇక మన సాంప్రదాయం అని చెప్పేసి ఒకటి మనం మంది వొదిలిపెట్టుకోకూడదు కదా అది కూడా మనం మనదాన్ని వదిలి పెట్టడం కూడా కరెక్ట్ కాదు
అవునా
మనం మన కల్చర్ ఇదీ అని కనీసం రేపటి తరానికి ఎలా చెప్తాం అసలు చెప్పడానికి కూడా లేదు నా ఇష్టం నా బట్టలు అని అనుకుంటూ ఈ రోజు కొంత వరకు కొన్ని వరకు బాగానే ఉన్నాయి కొంతమంది వేసుకునే కాయి ఇంకొంతమంది ఎంత నీచంగా వేస్తున్నారు ఆ బట్టల్ని అబ్బాయి అమ్మాయి అని కాదు ఎవ్వరమైనా పద్ధతి గానే వేసుకోవాలి బట్టలనేవి
ఆ సరలే సరిలే నేను మళ్ళీ చేయనా ఇంకా నేను కూడా చూస్తాను ఆన్లైన్ లో ఏమన్నా ఉన్నాయేమో
ఆ కానీ చాలా జాగ్రత్తగా వెతుకుని అది అక్కడ రేటింగ్లు చూసుకొని వెతుక్కోవాలి రేటింగ్స్ చూసుకో మ్ తర్వాత కింద ఏ ఎవరైనా కొంతమంది పెడతారు కదా ఫలానా ప్రోడక్ట్ లా బాగా లేదు అని చెప్పేసి పెడతారు నేను ఒకటి రిటర్న్ అలాగే పెట్టేశా అప్పటికి నేను అంటనే ఉన్నాను ఇదీ రిటర్న్ చాలా మంది పెట్టారు అని అంటునే ఉన్నా అదే పొరపాటు మళ్ళీ నాకు కూడా నేను వెంటనే రిటర్న్ పెట్టసా ఎలిసిపోయినట్టు వచ్చేసిందనమాట క్లాత్ అక్కడ ఫస్ట్ వాడు మనకు చూపించే పిక్చర్ ఒకటి అక్కడ వచ్చింది ఒకటి
మ్
మ్ అట్లాంటివి చూసుకొని కింద రేటింగ్స్ కస్టమర్స్ రివ్యూస్ చూసుకోని అప్పుడు కొనుక్కోవాలి
సరే అయితే నేను ఒకసారి చూస్తాను నాకు ఏదో ఇటు కొనాలని ఉంది పెడతానన్నా మళ్ళీ చేస్తా బాాహ
బై